హలో
గింత సేపటికి మాట్లాడుతానవా ఆ
ఆ బాగ మెళ్ళగ మాట్లాడు తున్నట్టున్నావ్ నాకు అందుకే వినవడట్లేదు ఆ ఇప్పుడు వినబడుతాంది ఎం చేతల్లు
ఏం లేదు బాగున్నావా
ఆ
బాగున్నావా
తిన్నావానే ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నా ఎం చెస్తానవ్
ఎం ఉందే ఎం లే కాళీ అటు ఇటు తిరుగు అవునా
నేం నేను కూడా ఏం తినలేదు పండుకున్న
నేను కూడాలేదు పండుకున్నా బాగా మాట్లాడుతానవ్
జ్ మీ దోస్తులీ ఎం చెత్తర్రు
మ దోస్తులూ వాళ్ళు చూసున్ మాకాడ్ న ఏం మా
మాటలూ నె నీకాన్నె మాటలు నేర్చుకుంటానా
అవునా నేను అట్ల మాట్లాడతనా అయితే
ఈ మధ్య నన్ను అందర్నీ మాటలు నేర్చుకుంటాన అనే అంటారు
అవునా నేర్చుకుంటానవేమో అందుకే అంటానట్టున్నారు అందరూ
నా నుంచి ఇంకో నలుగురు నేర్చుకున్నా కూడ చాలా మంచిదే కదా
ఆ మన్స్ ది అయితే మంచిదే అందరికి అవి మంచి కాకపోతే అందరికి సమస్య
మాటలూ మంచి మాటల్ నేన్ మాట్లాడుతా మంచి చిదాన్నే నేనేం మాట్లాడ్తా మంచి మాట్లాయితేనే నేన్ మాట్లాడతా మంచి నేన్ మాట్లాడ్డం అయిపోయాక నువ్వు మాట్లాడు ఎందుకు తల దూర్స్ స్తున్నవ్ నేను మంచి మాట్లే మాట్లాడతా నేనెందుకు చెడు ఏం మాట్ ట్లాడతా
మ్మ్ నేను అదె చెప్తాన మంచిగేం మాట్లాడతనవూ అని
ఇంకేమిత్తారు మి దోస్తులు
మాకు ఆ
పండుకున్నారా చెర్
చెర్వాని కొందరు చూసున్నరూ ఇన్ కొందరు ఆ
రేపు ఆదివారం కదా
హలో
రేపు ఆదివారం కదా ఏం వండుతారు మీ హాస్
హ ఓ మా మేడం ఒకరు వంటా ఒకటి పప్పు కూర ఇంకొకటీ ఆ క్యాబేజీ ఫ్రై
అక్కా అక్కా
అక్కా నాక్ నా
నా మాట నాక్
నా మాట నాకు వినపడతాంది దీంట్ల అయ్యో అయితే మాన్లే ఏమైతాంది మరి నీకు అరె
ఏం కాదులె కానీ చెప్పాలి కద అని చెప్పిన
ఎప్పుడు చెప్పాలి నువ్ ఈ ముచ్చట ఎప్పుడు చెప్పాలి చెప్పు నువ్వు ఈ ముచ్చట ఇంత తెలివి లేదు నీకు ఎట్ల పాడైతన్నావో నాకు అర్ధం కాదు
ఎందుకే
అరే మళ్ళ ఆపవా ఇగ ముచ్చట
ఆపినా
ఈశా ఎందుకు ఎందుకు అని అడుగుతన్నవ్
ఎంటే ఎందు పొ
అరే ఏం కూర ఒండిరు ఇయాల
ఆయా పప్పు కూ ర
అమ్మ ఏమంటాంది
ఏ ఏమంటాంది ఆరోగ్యం ఎట్ల ఉన్నది మంచిగ వాడుతున్నావా మందులు మంచిగ ఏసుకుంటానవా నీ ఆరోగ్యం ఎట్లున్నదీ అని అడుగుతు అందే ఏసుకుంటానా అని జెప్ పిన ఆ కాపోతె నీ నడుం
ఆ
ఉండొద్దంది మూడు గూసోని లేవాల మెడల్ బా గుంజతున్నయ్ క్లాస్ల అసలు గూసోనికొత్తలే మెడలు బస్తు నొప్పి బెత్తాంది
వొద్దు నీకు ఆ సదువు సెట్టు గాదు ఎప్పుడన్న ఒకసారి నీకు ఏదన ఒక అయితది ఎగ్జామ్స్ అప్పుడే మళ్ళా ఆడ ఉండనేమో ఫుడ్డు పడదు నీళ్ళు సన్నీళ్ళు ఉంటయ ముక్కు వడదు ఒద్దు శెల్లే నీకు అవసరం లేదు ఇష్టం ఉన్నది చదువుకోవాలంటే కష్ట నువే భరించాలి అంటే నేను రాను నేను చచ్చినా రాను నేను ఏదైనా నాకు దనా నేన్ చదువుకుంటా అట్లా ఇట్లా అన్నవ్ ఇప్పుడు నాకు ఇన్ని రకాల సమస్యలున్నయ్, నేను ఒత్తానంటనవ్ కట్టిన ఫీజ్ బోయింది, నువ్ బొయిన సదువేంది నీకు. సొ దిసుకున్న వస్తువులేంది నువ్ ఏం మాట్లాడతాన్నవ్
నువ్ వెట్టందే వెట్టింద
అహా రోజు రోజు వొయ్ రోజు ఒత్తా అనుకుంటానా నా తోటి పిల్లకు ఇట్ల అయిందంటే ఇటు విను నా తోటి పిల్లల గూడా నువ్ ఇట్నే అయిందంటే విను నువ్వు విన్నాక మాట్లాడు మధ్యలో మాట్లాడినవ్ అను కొ కోప్మొత్తద్ నాకు
అ
నీ తోటి వాళ్ళు ఎట్టనన్న వోతరు ఎట్లనన్న ఒత్తరు వాళ్ళకు అవ్వ అయ్య కాడ పైసలు ఉన్నయ్ పోతరు ఒత్తరు, వీళ్ళ కాడ పైసల్ లేవు ఏం లేవు నువ్వు. పోవుడు అవసరమా ఆ కాలేజ్కి ఆ సదువు నీ వల్ల గాదని నేను ముందే ఎప్పిన నీకు నీళ్ళన్న వడవంటవ్ ఫుడ్ అన్న వడదంటవ్, బెడ్ అన్న వడదంటవ్, నీకు ఎందుకు అని చెప్పిన ఇన్నవా నువ్వు అమ్మ అంటాంది ఇయాల ఒ చెత్తదట ఎక్కడ్నా రోజు బొయ్ రోజ్ ఒత్తానంటాంది ఆడ్నే నన్ను జూస్ కుంటా అంటాంది ఉట్టిగ అయితయా పైసలు ఎక్కడన చూసుకుంటే ఎక్కన్నుంచి దెత్తరు ఈ పైసలన్ నాకు అర్థం గాదు మన ఆరోగ్యం మన అహా అహా చెప్పేది నా ఆరోగ్యం ఏమన్న అయిపోవాలన్ అదే నా ఆరోగ్యం ఏమన్న అయిపోయినా మంచిదేనా, నేను అల్లానే ఉండాల్నా, అనంటే నిన్ను ఎవడు దీసుకో అన్నడు అస. అసలు కు నువ్వు నీ ఆరోగ్య సమస్యలు కన అన్నీ తెలిసే నువ్వు చదవలేవల్ల అని చెప్పిన నేని ముందే చెప్. నా చెప్పలేదా నన్ నా నన్ వద్ అంటారు నన్ జయకంటారు నన్ ఎంకరేజ్ చేతలేరు అంటే నువ్వు ఏదైనా కూడ భరిచుకుంటా వేసుకుంటా నెగ్గించుకొని రావాలె
ఆ
ఇప్పుడు నువ్వు నాకు గిది అయితాంది, అది అయితాంది అని చెప్తే అది ఎంత బాధపడతాంది. ఇప్పుడు ఇదైతే నాదైతేనని నువ్వు ఫోన్ చేస్తే అదంత బాధపడతాంది నీకు ఇట్లా అనిపిస్తాంది అట్లా అనిపిస్తాంది అని చెప్తే అది ఎంత బాధపడుతాంది అంటాన్నా
అది బాద్
బాధపడుతాందని నేను ఏమైందంటే ఏమైందో చెప్పినా నేనేం చెప్తలే ఏవ
హు
కూ
ఒద్దు ఒద్దు చెల్లె ఒద్దు చెల్లె ఒద్దు చెల్లె సప్ ఇక్కడ తీసుకొని ఇక్కడి నుంచి రోజు పోయి, రోజు రావే అంటే ఇనకుంటా. ఏం చదువుకుంటా ఏం చదువుకుంటా అని పోయి ఇప్పుడు ఇట్లా అంటాంటివి
ఆ మీకు ఒక విషయం అర్దమయితాందా ఇది మూడు వేలు తిండికి ఆరొందలు మే రూమ్ మొ త్తం దాదాపు నాలుగు వేలు ఈడనే అవుతాన్నయి. ఇంటికి పోయి వచ్చినప్పుడల్లా వెయ్యి పెడతాను అవ్వి పెట్టుకుంటయి. ఇక్కడనే దగ్గరపాటులో ఒకటి వత్తది కదా హాస్టలో ఏదో ఒకటి
ఆ ఏం వత్తది రోజు పోయి, రోజు వత్తాంటే వత్తాంటే పో. తా అంటే ఏది ఎట్టుంటుందో, ఎవరి కండ్లు ఎట్టుంటదో చెప్పలేం. ఏదన్నా మన ఇంటి పక్కన ఊరా అదేమన్నా రోజు వచ్చి రోజు పోతానికి. రోడ్ మీద పోతాంటే కాలేజ్ కి పోయిటు వందల మంది అంటే ఎవరు కాసినా ఎప్పుడు ఎట్టుందో మనం చెప్పలేం కదా. ఇప్పుడు నువ్వు నేను చదువుకుంటాను అలాగ పోయినవు, నీకు అట్లాగ అయితాంది ఇప్పుడు నువ్వు ఏమన్నా చేత్తాన్నవా. అనుభవిత్తాన్నవ్
అనుభవిచ్చుకుంటూనే చదువుకుంటాను ఆ చదువును ఏడ తీసి పెట్టుకోను. త్తలేం కదా
ఉమ్ బాగా చదువుతాను ఏం చదువుతానో ఏమో ఇగ మాక్ కనిపించలే.
ఫోటో తీసి పెట్టనా నా పేపర్లు ఏం చదువుతానో నని తెలుస్తది.
ఇంట్ సేప్ పెట్టన ఫోటో పెట్టినావా, ఇంతసేపు పెట్టన ఫోటో పెట్టినావా నువ్వు. ఎప్పుడు పెట్టినావు నాకు రాను కూడ రాలే.
నీకు సిగ్నల్ లేకపోతే నేను ఏం చేత్తి చెప్పు నేను ఎప్పుడో పెట్టినా.
ఇప్పుడు సిగ్నల్ లేదా నీతోటి ఎట్లా మాట్లాడతున్నా మరి.
సూడు
ఇప్పుడు పెట్టి తర్వాత చూడని మాట్లాడతావా
ఆ అవును అయితే అమ్మ ఫోన్ చేసింది ఇంగ హగ్ చేసుకుంటాండే మర్స్
ఉమ్
తర్వాతకి అక్కకు జేసి అక్కుండి అక్ కుండి ఆ ఇప్పుడు నేను జేయలేను రేపు పొద్దున నేను జేత్తాం అని అన్నది ఇంగా అట్ట మాట్లాడుకుంటా రూమ్లోకి పోయినా ఇంగ అది మర్షిపోయినా పెట్ నా అనుకున్నా
ఉమ్
క్రిష్ణా
అది కూడా ఒకసారి ఫోటో అడిగి పెట్టు నాకు హలో మేడలోకి చిన్న కూడా ఒకసారి ఫోటో తీసి పెట్టు అంటన్నా
ఆ ఫోన్ ఇచ్చిండు వాళ్ళని అడిగి పెడతా బుక్కే అడిగి
ఆ మర్చిపోక్ మరి
ఆ మర్చిపోను
ఫోటో పెట్టినా చాలు నాకు బుక్ ఏం అవసరం లేదు బుక్ అవసరం లేదు ఫోటో వెట్ నాచాలు సరే బాయ్ సరే బాయ్ మరి
ఆహా ఆ